ఏందో ఎన్
పన్న గదు కొద్దిగాన్ సేపు మాట్లాడిన
మరి పండగల గురించి చెప్పండి ఎఉఅహ అదే సూర్య దేవుడు లేదే పండగ గురించి మాట్లాడుకుందాం.
అవు అప్పుడు అది వీలో ఉన్న వాళ్ళు సూర్యున్ని బాగా పోగేట్టారు. ఎందుకంటే వాళ్ళకి బయట పబంతం తెలీదు కదా వెల్కి పోద్ సూర్యుడు వళ్లే వత్తదన్ని ఆ దేవున్ని పూజిత్త కాదు
అవదు దున్ నిన్నేది లు సూర్యుడు వద్ద సూయ సూర్యుడు, చంద్రుడు మనకి నిజంగా కనిపించి దేవుల్ కద
అవును
అందుగుని సూర్యుడు, చంద్రుడుని మల్లి భూమిని చాలా మంది భూదేవతలను కూడా పూజిస్తారు. అ ఆ ఉంది ఈ బలుడయిది లో కద బుది తల్లి ని పూజిస్తారు కదా
అవును తవాతే పంతా దు అన్ని తర్వాత చెత్త
ఎంతో బావుంటది అమెరికా అని చెత్తరు ద్ద ఆపే చాలా ఉందంది
కోయావా ళ్లు కద డాన్స్ అది ఏత్తదు
అవును పెన్లు అవి ఏతారు మళ్ళీ పల్ కో కో కో కోయి దల్ లో ఉంద కద
అవును అవును
వాళ్ళు కదా ఆ మామ్మలుగా అడవుల్ని మిమ్మలిని చె నుండు రాయని అలాంటి వాడిని పోజిస్తారు ఎక్ ఎక్కుగ
నేను విన్ నేను విన్నాను కాకపోతే పొత్తు లేదు
ఎన్ని నేను కోచల్ అండ్ మ మాములుగ అది టీవీలలో సినిమాల చుడమే కాదే అది రేనుకా ఎపిసోడ్
అవును చెట్ మట్ కిట్ మత్ కంత కిట్ మత్ తాత గిఫట్ ఇది ఇట్ట అదంతా
అవును నారింద ఇంకా చాలా అన్ని ప మామూలు పూజిస్త నాగదేవత
అవును అ
ఉమ్
పన్నా పాకుల్ ఉంటాది కద నాగ చౌతి
ఏ నాగుల చవితి ఉంటది ఇక్కడ దీపావళి చేసిన ఐదు రోజుల తర్వాత చేసిన కొన్నే పాలే పోసినవ పాలె
గుడ్లు, పాలు, ఇత్తాదు పాలు
ఓహ్ పట్ ద గేలిసి అదే అది మనము కాతే వాడి కో
అవును కొంతమంది భయపడతరు
ఆ వంత నిన్న ఎంత భయపడకుండా చేసిండ్రు
ఉమ్ అమెకాలో అలో వినన్ని పన్నకు ఉంటది
ఆహా
వాళ్ళు ఆ పన్నకి తెయ్యదు వేత్త ఆళ్లు వెతున్ అన్న దీనిక చెల్లి వెళ్తారు ఇంట్లో ఉన్న వాళ్ళు టాకెట్డు, బికెట్లు, ఇత్తాడు
అవునువును
అందరు చిన్న పిల్లలే వెళ్తారు అక్కడ
అవు చిన్న చిన్న పిల్లలే ఏకురు వెళ్తారు మల్ మళ్ళీ పెద్దవాళ్ళ కోసం జాతర కానీ అంతదు ఎక్క ఎక్కడ కూడ జ్యోగు దధరం బియ్యము అవన్నీ ఏసుకుని వెళ్తరు అది అది కూడ ఒక మోడల్ స్కూల్ కి వెళ్త అ అది కూడ ఉంటది
అవున నేను ఎప్పుడు తిన పండగ రోజు తింట
ఆ ఇక్కడా ఇక్కడా మా మా సైడ్ చేస్తలేరు. ఎక్కువ ఎక్కువగ
చే లమ్యన్ పన్నగ నాడు నల లోజు ఉపాతము ఉంటారు.
అవును నెల రోజులా అ సూర్యుడూ నువ్ ఇటు రాక ముందు తినేస్తారు సూర్యుడు పోయి వచ్చిన్ తర్వాత రోజు మొత్తం తెలీదు
అ అవును మళ్ళీ ఆ అది ఇన్ కేస్ మా నమాజ్ చేసుకొని ఇంతాలో
అవును
ఉమ్మ కుదక్ మీన్న చూస్కుంటాం మన్ని
బావ ఆలువా పోహా మళ్ళీ నిన్నాయి మొన్న మొన్న దున్నా ఏదో అయింది కదా ముస్లిమ్కి ఇస్ కిస్సాము
ఆ
ఎ ఏదది ఏదది దాన్ ఏం పేరు మర్చిపోయా
ఇలా నేమ్ కాదు గీత
ఆ అల్లుడు పోడ్ మో మ్ మొహం ఏదో బొమ్ మోదేదు తెలుతుంతదా
నాకు గుర్తులేదు మరి
అవును అది చెప్పారు అది అది అలాగే అత్తలండ అందరు ముస్లిమ్స్ అందరు ఒక దగ్గర కలిసి కలిసి బోన్ చేస్తలంట. ఆ అది
మనై మనం ఏదన్న పన్నగ చేత్తే నాన్ వెెజ్ తినము వాల్ లు ఏదన్నా పన్నగ ఉంటే నాన్ వెజ్ తింటారు.
అవును ఆ ఆళ్ళు అదే అదే ఎక్కువ ఎక్కువ నాన్ వెజ్ తిన్ టరు మ్ నాన్ వేజే తింటరు మన లాగా కాదు
ఇంకా ఓలి పన్నాగా గురించి విన్నావా?
హోలీ హోలియా
అవును కలర్స్ కొట్కుంటాలు
అవును హోలీ హోలీ తెలుసు తెలుసు ఆ ఆ మా దగ్గర గుడ బాగా చేస్తారు ఉన్నారే హిందీ హిందీ సైడ్ ఎక్కువ ఎక్కువ చేస్తారు
ఆ ఇత్తన్న తమ్మి విన్నావా కిత్నూలు తిక్క అత్తదు
ఆ గిడ్ దుబ్బట్ట ఉదుది అదే క్రిష్ణస్టమి
ఆ అవును కిత్నత్తమి
ఉ ఉ ఎండే చిన్నులు కిస్నుడు పుట్టిన రోజున సర్ద్మి చేస్తా
గోపికలు గోపికలు ఎక్కువగా ఉంటరు కిట్నూడు ఒక్కలే ఉం ఉంటాడు
అవ్ను
ఉచ్చి కొట్టి ఆ కొత్తమన్ పెట్టరు పిల్లల్కి
అవ్ మా మా దగర కూడ కొడతారు మా విధిలో కూడ కొడతాలు బల్ జాతార
అప్పు అప్పుడు కూడా కళ్ళు తి కలర్ తి కలర్ కలర్ తో కల్పిది వాళ్ద వసలు నీల్ నీళ్తో కొడతారు పడుతున్నప్పుడు క ఆ అన్నది కొడతాది చ్చిక
ఆ అ నీళ్లు గట్టిగ కొట్టారు కొట్టె టప్పుడు మోగం మ్ జప్పది పోతాయ్
అదే మరి టెక్నిక్ గో రెండు కళ్ళు దించుకొని యాహు
అవును కొట్టకుండా ఉన్నదంతే కొట్టది కదా
అంతే అంతే
ఉ తెనవాది ప టు మన పన్నగ కాదంత
ఆహా ఇంగ్ యార్ధి పండగ
బితిత్వాలు పెట్టళ్లేదంత మనకి తనా బధక్ పట్
అవు అ త మనది ఉగాది
అవును తెలుగు పంట
కున్నామ సంవత్సరం ఉగాది ఉగాది వస్తనే పండుగొచ్చి
కానీ ఇప్పుడ అన్నాడు న్యూ ఇయర్ ద అంతన్నాడు ద్ద
అవును న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్
ఇప్పుడే కాలేజ్ ఎప్పటి నుంచో
అవును ఒప్పన్
కేక్ కుడా అప్పుడే కోతుతర్ రాధమ్మ
అవ్ మల్లి గి గిడ్లీ అంతఅయితే కిస్ీ అంత అయితే ఆ హా గిచంద్ ది గిది పెద్ నాన చెత్తడు గ ఆ రోజు ఆ రోజు ఎదుగితే మళ్ళీ పుట్టే టరు అనేసి అన్న తొందారు
హైదబాద్ హైదబాద్ లో అయితే అక్కడ పప్పు లోకి ఎల్తకి ఉన్నది న్న పోయి జన్నావరి పది పట్లోదు
హ అ అడితేనే కందా పట్ే న్యూ ఇయర్ కాబట్టి ఫస్ట్ కాద్
ఆ
మ్ ఎస్
ఓకే బాయ్
అవ్